హలో
హాయ్ అండి
హాయ్ అండి బాగున్నారా
బావున్నా మండి మీరు బాగున్నారా
హా బావున్నాం అండి మీరెలా ఉన్నారు
మేము బావున్నామండి
తిన్నార తరు ఇనపడట్లేదం
ఆ ఇంకా లేదండి తినాలండి ఏం చేస్తున్నారండి మీర మీదయిందండి టిఫిను మీ టిఫిన్ అయిందా అండి అ ఏం చేసారండి ఏం చేశారండి
ఇవాళ వచ్చేసి మాది పూరి అండి
ఆ అవునా అండి
పూరి
పూరి చేసార ఆ ఇంకా తినేలేదండి తినాలండి
ఎంది రోటి అంటే చేసారాని టిఫిన్ గాని ఏమన్న
టిఫిన్ ఏం లేదండి ఇవాళ టిఫిన్ ఏం చేయలేదండి లంచే డైరెక్ట్
మీరు పూరిలోకి ఏం చేస్తారండి కుర్మలాగా చేస్తారా ఎలా చేస్తారు
యాక్చువల్గా పూరి కర్రీ చేయ్యాలండి కానీ పొద్దున మావోళ్ళు ఆఫీస్కి ఎళ్తున్నారు సో నాకంత టైమ్ పప్పు టమామా చేసేసి అందులోకి పూరి చేసేసి
ఇ కూర్వివే పూరి కర్రి నే మీరు చెప్పండి కొంచెం నా పె రాదండి అసలు పూరి కర్రి ఎలా చేయాలి నేను నార్మల్ గా పప్పే చేస్తానండి దాంట్లో ఏమేమి వేస్తారు
ఆ ఏంటండి పూరి కర్రి వచ్చేసేసి ఎలా చేయాలండి ఆలుగడ్డ తీసుకోవాలండి ఫస్టు అలుగడ్డ తీసుకొని ఉడకబెట్టాలి రెండు ముక్కల్ రెండు ముక్కలుగా చేసి దాన్ని నీళ్ళల్లో వేసి ఉక్కబెట్టాలి
ఓకే అండి
అందులోనే కొంచెం ఉప్పేస్తానండి నేను
అవునండి
ఉప్పు ఎసెస్కొని అ ఉడి ఆది కొంచెం ఉడికాక ఏం చేస్తానంటే
హ్మ్
అది కొంచెం ఎక అది ఉంటది కద పైన అ
హలో హలో హలో
అదంతా తీసుకోం
ఓకే అ వినబడుతుందండి చెప్
ఆ ఇప్
ఆ వినిపిస్తుందండి హలో హలో హలో హలో హలో హలో హలో